బాగున్నారండి.
ఆహ్ బాగునండి. మీరు బాగున్నారా.
ఆహ్ బాగున్నం అండి. పిల్లలు బాగున్నారా.
చాలా రోజులు అయింది ఎలా ఉన్నారు అని కాల్ చేశాను.
అవునా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి.
మేము కూడా చాలా బాగున్నాం. పిల్లలందరు బాగున్నారా అండి.
ఆహ్ బాగున్నారండి. అంతా బాగున్నారు. ఉమ్ తిన్నారా టిఫి టీపిన్ అయిందా అండి.
ఆహ్ చేసామండి మీరు తిన్నారా.
ఆహ్ చేసినాం అండి దోశ చేసినాం తిన్నాం.
ఓకే నేనేమో ఉప్మా చేశాను.
ఉహూ
ఆహ్ తిన్నాం ఆహ్ పిల్లలు ఎలా ఉన్నారు.
ఆహ్ బాగున్నారండి ఎగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బాబుకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇగ చదువుతుంది రేపు అయితే అయిపోతాండి ఎగ్జామ్స్.
ఉమ్ మా బాబు చాలా విసికిస్తున్నాడు చిన్న బాబు కదా.
ఉమ్ అట్నే ఉంటదిలేండి అల్లరి ఎక్కువ చేస్తారు.
మీరు మూవీస్ చూస్తారాండి.
ఆహ్ చూస్తామండి
ఆహ్ ఈ మధ్య రీసెంట్ గా నేనైతే ఒక మూవీ చూసిన ఓల్డ్ పాత మూవీనే గాని చాలా బాగుందండి అది.
ఏ మూ అండి
ఆహ్ చాలా మంచిగా అనిపించింది నాకు.
ఆ సినిమా పేరు ఏంటండి మూవీ పేరు.
ఆహ్ ఘర్షణ మూవీ అని చూశానండి. అది చాలా మంచిగా అసలు పద్ధతిగా ప్రశాంతంగా అనిపించింది ఆ సినిమా.
అవునండి ఉహు హీరో హీరోయిన్ ఎవరు
ఆ వెంకటేష్ హీరో అండి దాంట్లో పోలీసుగా చేసిండు
ఉమ్ హీరోయిన్ ఎవరండి
చూడలేదా
చెలియ చెలియ సాంగ్ ఉంటది అదేనా అండి
ఆ ఆ అవునండి చెలియా చెలియ సాంగ్ ఉంటది
ఆ ఆ ఓకే ఆ చూసినమండి చూసినా బాగుంటదండి
అంటే ఇంత డీసెంట్ గా ఉందండి మూవీ సినిమా అదే కామెడీ అంటే జోక్స్ జోక్స్ లాగా ఉన్నట్టు చాలా డీసెంట్ గా నచ్చింది
ఆ చాలా బాగుందా చూసానండి నేను కూడా చూసాను మంచిగా ఉంది
ఆ ఆ పాత్రలు కూడా చాలా బాగా అనిపించినాయి
ఉం
మీకు అందులో ఏ పాట అంటే బాగా నచ్చుతదండి
ఏంటండి
అందులో ఏ పాట అంటే బాగా నచ్చుతది మీకు
నాకు అందులో ఏ చిలిపి కళ్ళలో నా సాంగ్ ఉంటాది కదండి
ఆ
ఆ సాంగ్ నచ్చిందండి
అవునా నేనేమో చెలియా చెలయ సాంగ్ చాలా ఆ పాట చాలా బాగా నచ్చింది నాకు
అవునా ఆ నాకేం ఏ చిలిపి కళ్ళలో నా కలవ పాట నచ్చిందండి
పాడుతరా అండి రెండు లైన్లు
నేను నేను నేను పాడలేనండి మీరు పాడ తే వింటాను మీరూ బాగా పాడుత
నా చెప్ప అంతగా ఏం రావండి అదే చూసినా ఇంకేమన్నా రీసెంట్ గా అంటే కొత్త కొత్త మూవీస్ ఏమన్నా చూసినా అంటే సినిమాలో
నేను మొన్న రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ అయితే రాజువీష్ రాంబాయి సినిమా చూసానండి దానికి బాగుందండి అవార్డు వచ్చిందండి ఈ మూవీకి
ఆ ఆ చూసినా అండి నేను కాకపోతే అది నిజంగా తిరిగినది స్టోర ఉంటా
అవునండి నిజంగానే జరిగింది అవునండి నిజంగానే జరిగింది ఊర్లో మనకు మెన్షన్ చేయలేదండి ఏ ఊరు ఏ దాని గాని అదైతే వాస్తవమైన కథ
ఉ అదే జరిగిన కథ కాబట్టి మంచిగా అందరు
చాలా బాగుందండి ఇది ఈ రోజులలా మనొక చిరంజీవి గారి సినిమా బాగుంది రాజాసాహబబ్ అయితే ప్రభాస్ గారు మంచి తీయలేదండి చాలా బాధ పడ్డారు ఫ్యాన్స్ అందరు
కానీ ఇక ఒక్కసారి అయితే చూడొచ్చు కదండి
ఆ పర్లేదు ఒక్కసారి చూడొచ్చు కానీ రెండు మూడు సార్లు చూసటట్లేదు అప్పుడు వర్షం డార్లింగ్ సినిమా అట్లా లేదండి సలార్ కూడా చాలా బాగుండే
ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అండి ఎందుకు
ఓహో మీరు భయం హట్ అవుతున్నారాయ మీరు బాధపడకన్నట్లా చెప్ వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాండి అంతే
కాబట్టి కొంచెం అనిపిస్తుందిండి నే
మీరు అట్లా ఏం ఫీల్ కాకండి నిజం మాట్లాడిన అంతే ఆ ఒక్కసారి అయితే పర్లేదు చూడొచ్చుదే సలారీ టూ అవన్నీ వస్తాయంట కండి అప్పుడు ఇంకా మంచిగా చూడచ్చు అప్పుడు సంతోషపడతాడు అభిమానులందరూ ఇంకొకటి దండో దండోర కూడా వచ్చిందండి దండోర సినిమా కూడా శివాజీ గారిది అది కూడా బాగుందండి
నేను చూడలేదండి అది చూద్దామంటే మా బాబు తోటి సరిపోతున్నాను
అంతేనా ఆహా చాలా బాగున్నది కూడా పర్లేదు మంచి చిన్న చిన్న సినిమాలే బాగున్నాయండి ఇ రోళ్లలో పెద్ద పెద్ద వాటికంటే
ఆ అంటే దండోల సినిమా దేని గురించి అండి
శివాజీ ఉండడు అందలాస్ సారాంశం అంటే కొన్ని ఊర్లలో క్యాస్ట్ ప్రకారంగా సమాధి చేస్తారు కదండి
హ
అట్లా కాకుండా ఎవ్వరికి దిక్కు లేని వాళ్ళు పేరెంట్స్ లేని వాళ్ళు ఎవ్వరి పిల్లలు లేని వాళ్ళకి మనం ఎక్కడన్నా పెట్టొచ్చు అన్నట్టుగా ఉందండి మంచిగా ఉంది మంచిగా అనిపించింది ఈ సినిమా
ఇచ్చి చూడాలండి చ
ఆ
చాలా వరకు అన్ని ఎంత ఏమోపిించ చ్చిగా ప్రేమ అలావిగా ఉన్న కొన్ని కొన్ని ఒక ఆ సందేశాన్ని ఉద్దేశాన్ని బట్టి కూడా చాలా వరకు
తీస్తుండి ఏ ఏ సినిమా అయినా ఒక సందేశం ఇస్తుందండి తప్పకుండా
ఉద్దేశం అనేది ఉద్దేశ పూర్వకంగా తీస్త తే ఏదైనా మంచిగా అనిపిస్తుదు మనకు కూడా
చాలా బాగుంటున్నాయి సినిమాలు చాలా వరకు హీరోయిలలో మీరి ఇంకే సినిమాల్ చూశారండి
అంటే పాతదే గాని ఈ మధ్య కాలంలో వస్తుంది చూస మాట టీవిలో చాలా మంచిది అనిపిస్తుంది ఇ కొత్తగా అంటే ఇక ఏం చేయడలేదండి
అంతేనా కొత్తమూవీస్ ఏమ్ జూలి
సమయం సరిపోదు నాకు న బాగుంటారు కదా
అదే అదే ఇక బాబుని చూసుకోవడానికే సరిపోతుంది సమయం అంతా ఎప్పుడ థియేటర్లకి వెళ్ళి చూస్తారండి సినిమా ఇంట్లోనే చూస్త ఏంటండి
ఇంటి దగ్గర చాలా ప్రశాంతంగా ఉన్నట్టు
అవునండి పిల్లలు పెద్దవాళ్ళు కదా అండి
దగ్గర పక్షుల సౌండ్ ఉంది ఇవన్నీ వస్తాం మే
రేపు మాట్లాడత అండి. డోర్ పెట్టుకొని సౌండ్ లేకుండా
అయినా గాని మాకు సౌండ్ అనేది కంటిన్యూ గా వస్తూనే ఉంటుంది ఇక్కడ
అవునండి హుహు మా బాబ మా బాబు ఇప్పుడే లేచిండట్టుందండి నేను టిఫిన్ చేసి తనకు పెట్టాలి దోషాలు చేసి పెట్టాలండి
ఓకే ఇంకా ఏమన్నా రీసెంట్ గా అం
చెప్ప ఇప్పుడు రేపు ఉగాది పండుగకు వస్తుండొచ్చండి కొత్త మూవీస్ వస్తాఏమో ఇగ చూడాలి ఇప్పుడు ప్ర దానికి అయితే ఏదో కొత్తది నానిమూవీ వస్తుంది టా రిలీజ్ అయతదంట
ఆ జడలు జడలు అనేది ఉంది కదండి.
అవునండి ఏదో మది కొత్త మూవీ అంట చూడాలి
మొగవాళ్ళ మొగోళ్ళ ఆడవాళ్ళ
ఏం చేద్దామండి అటు ఇటు ఎటు లేకు వంటఅయితుంది.
పరిస్థితులు మరింత
ఒక పద్ధతే లేకుండా తయారైతుంది
ఉ ఒకప్పుడేమో ఆ ఆడవాళ్ళు మగవాళ్ళు వేరు వేరు అనేసి అట్లా చేసే ఇప్పుడేమో అందరు సమానం అయిపోారు
సమానం అయిపోదు అవునండి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటలేరా అండి ఆడవాళ్ళు
ఆఖరికి జడల తోటి కూడా సమానం అయిపోత
అంతే అండి ఇప్పు మోగవాళ్ళు చీర లేసుకుంటరు. ఇగ అది తప్పదు కదండి పరిస్థితులను బట్టి జరుగుతనే ఉంటదిగా అంతా మారిపోతున్రు స ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా జాబ్ చేస్తుర్రు కదండి అన్నీ
అదంటే సరేగానండి మరి వేసి పోన్ పోన్ చీరలు కూడా కట్టుకుంట
ఏమో అండి ఇగా తెల్వదు అండి ఆ విశ్యం
సరే మరి బాబు లే ఎక్కడ అన్నవ్ కదా
అవునండి ఉంటామండి అంతయితే బాగున్నారు కదండి మీరైతే ఓకే అండి ఓకే అండి బాయ్